తీస్కో
ఏం చేస్తున్నరు
ఏం లేదు మీరు
ఏం లేదండి మకా ఏ ఏదో పంచాయతీ అయితాంది. మా ఊర్ల ఇంకా అదే వింటాన్నా.
ఇనపడిస్తాంది పడ్
ఆ ఏదోటి డై అంటై విడాకుల కేసు అంట వాళ్ళు రెండు సంవత్సరాల నించి వాళ్ళ జరుగుతుంది పంచాయతీ గాని ఒడుత్ అంటే ఏది గెలుస్తలేదంట ఓడుస్తలే అంటదది
అవునా ఎందుకట్లా మరి
ఏమైందన్ ఆహ్ అసలు తెలుసా అండి. ఆమె ఒక అమ్మ అంటే అమ్మాయి సైడ్ వాళ్ళేమో ముప్పై లక్షలు అడిగిరంటా ఎదురుగా ఇచ్చేయాలి. మళ్ళ ఆడపిల్లకి ఏం ఫిక్స్డ్ డిపాజిట్ జేయాలి బంగారం వాళ్ళకేనంట అన్ని వాళ్ళకేనంట అండి అసలు
పిల్లలున్నారా ఏమన్నా
పిళ్ళుందండి ఆమెకి ముప్పై లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ జేయాలంటా అమెకి పెళ్ళై ఒక ఐదారేళ్ళు అయితుంది లేండి కనీ ఇ ఇట్లా జరిగిందనమాట మా ఊర్లో ఒక అ ఒక కే ఒక కేసీది
అవును గనీ ఇప్పుడు మారే
ఆబ్బాయికి పాపం అండి అస్ అసలు అబ్బాయి మంచోడు ఆమె వేస్ట్ మొక్కం ఆమె వల్లనే అసలు ఇదంతా జరిగింది అ ఆమెకే వాళ్ళ లాభం అండి అన్ని పైసలోత్తున్నాయ్ మళ్ళ అంపి అయితే ఒకటేమైందంటే వాళ్ళ ఇంటి పె పేరు ఇంటి కాగితలకి ఆమె పేరు ఉంది వాళ్ళయన పేరుందనమాట ఆ ఇల్లు గూడ ఆమెకే సొంతం సొంతమొచ్చేటట్టు చెసుకుందండి
ఇగ మొత్తం ఆమెకేనా
ఆ ఆమెకె కట్నము ఆమెకె పైసలు ఫిక్స్డ్ డిపాజిటు ఇంకా ఇంకా బంగారం పెట్టినయ్ ఉంటయ్ గదండి పెళ్ళకి ఆ అవ్ వ్వి అన్నీ వాళ్ళే తీసుకున్నారండి అసలు ఆ పాపం అండి అబ్బాయి అయిన ఏడెనిమిది లక్షలు సంపా దిత్తడు గాబట్టి సరిపోయింది గనీ మా ఇంట్లో లాంటోళ్ళైతే సచ్చిపోతారు అండి అలా తోటి ఆ వేరే దేశంలా పని చేస్తాడనమాట ఆమె గూడా వేరే దేశానికి ఎళ్ళింది కాపోతే ఆమె చెప్పకుండ ఒచ్చేశిందనమాట ఆ దేశం నుంచి
అవునా
తొటె ఒచ్చేశిందండి పాపం అట్లాంటి ఆమెనే మంచిది గాదు కాపోతే రివర్స్ ఏమైందంటే ఇక్కడా మ్ పైసలన్నీ ఓడిపోయినాయ్ మా మా తెలిసిన వాళ్ళై
అయ్యో మరి ఆయనకు డబ్బు ఉందా వాళ్ళు రిచ్చేనా మరి
ఆహ లేదు లేదు కానీ జీతం ఒత్తదండి అంతకు ముందైతే వాళ్ళకి అన్నం తింటానికి గూడా ఎళ్ళకపోయేదన్ డి ఆయన జా ఉద్యోగం చేయడం వల్ల వాళ్ళింట్లో లక్షల లక్షలు ఇప్పుడున్నాయ్
ఆవునా
వాళ్ళమ్మ మ వాళ్ళ అమ్మ వాళ్ళే నాన్న వాళ్ళే క్రెడిట్ కార్డల్ అన్నీ వాడ్ తరు ఆయన మా అంటే ఎప్పుడు గావాలంటే అట్ల వాడుకోండి అని ఆయననే చెప్తాడు అనమాట
మ్ హు
కాపోతే ఇప్పుడు ఈ భార్య వల్లనే ఇట్ల గొడవలైనయ్ గనీ ఇంక ఆయన పెళ్ళి చేసుకుంటే మాత్రం మస్తుంటడండి అబ్బాయి గూడా మా ఊర్లో మస్ ఎంత బాగుంటడు తెలుసా అండి అబ్బాయి కనీ అ బ్బాయికె అట్ల కష్టం ఒచ్చింది అబ్బాయికె అట్ల కష్టం ఒచ్చింది
ఏంగాదు లెండి ఇంగ ఇమే పోతె ఇంక మంచిది దొరుకుతది కావొచ్చు
తమండి ఫుల్ లక్ష ఫుల్ కోటీశ్వర్లండి ఇప్పుడు ఏడెనిమిది లక్షలు ఎవరు సంపాదిస్తురండి నెలకి
ఆ
ఆయన వేరే దేశానికి తీసుకపోతడు ఆ నెల కెడ్ న ఏడేనిమిది లక్షలండి
వామ్మో
ఆ అయినదిక్కడ గాదు వేరే దేశాలల్లా పని
అయినా గూడా నెలకి ఏడెనిమిది లక్షలు అంటే మనం సంవత్సరానికి గూడా అంతొత్తలేదు
ఆ రావ్ అసలు మన దేశంల రావండి మన ఈ తెలంగాణలో హైద్రాబాద్లో అయితే అసలే రావు అలాంటిది ఆయన మాత్ త్రం తెలుసా అండి ఏదో చిన్న కాలేజీ లో చదువుకుండు కోచింగ్ తీసుకున్నడు అంతే పెద్ద ఉద్యోగాంలే ఒచ్చినయి అనమాట ఆయనకి
అవునా
ఆయనక్ కొంచెం టాలెంట్ ఎక్కువుంటదిలేండి కానీ పెళ్లిి వేస్కోనా పెళ్లిి విషయంలోనే తప్పు గ రాంగ్ డిసిజన్ తీసుకున్నారు
మ్
అనుకోకుండా అలా జరిగిందిలే ఇగ కానీ వాళ్ళింట్ల అసలు తెలుసా అండి అప్పట్ల పైసలిల్ ఉండకపో మాడా మా నాన్న వాళ్ళైతే అనేది ఎందు నా ఎందుకా అ అండి ఎందుకు జదిపిస్సురు మీ అబ్బాయికి అన్ని పైసల్ వేట్టి అదిఇది అని అన్నారు కానీ వాళ్ళన్ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎంత్ ఎంత ఉన్నాడు అయిండు దెలుసా ఆండీ
ఉమ్ ఇప్పుడు అప్పుడు వేట్టడం వల్లనే గదా ఇప్పుడు అయినాకంత టాలెంట్ ఉంది
మా డాడీ అనేది అంటె మా నాన్నగారు అనేది పైసలే లేవు తిండికే ఏళ్తలేదు లక్షల్ లక్షలు పోషీ సదిపిత్తానవ్ మరీ అని అన్నరు
ఉమ్ ఇంకా మరి ఏం జేసున్నారు
ఏం లేదండి పుచ్చకాయ మనా మా చుట్టాల్ దెచ్చిస్తే తింటానా
అవునా నిన్న మీం గుడ దిన్నం
ఉమ్ ఉమ్మ్
నిన్న మీం గూడ దిన్నం
అవునా మీకెక్కడవీ
మిం కొనుకొచ్చుకున్నాం నిన్న సంతలో
ఉహు్మ్ ఎంత అండి
కట్ ముప్పై రూపాయిలుందీ రెండు కిలోల్ అట్లా పెద్దగుంది
అంటే ఆర్వైరుపాలా
ముప్పై రూపాలే రెండు కిలోల్లెక్క వచ్చింది అంత పెద్దగుంది అని జేప్తున్నా
ఆహా మా దగ్గర గుడ కిలోల్లెక్కనే అండి
ఆ కిలక్ ఎంత అండి మరి
ఎంత్తనొ తెల్వదు అయితే మా నాన్నాన్ తెమ్మని చెప్పినా ఇయ్యాల్ నైట్ దేస్తాడు కావచ్చు మంచ్చిదండి ఎండాకాలం
అదే తినలా
వాట్ అంటే మంచిగ డిహైడ్రేషన్ తగ్గిత్తది ఎండకీ ఎటైనా పోయి వచ్చినాంక గూడ తింటే మంచ్ చిదీ
కొబ్బర్నీళ్ళు గుడ దాగాలీ మంచిది
కానీ కొబ్బర్నీళ్లు ఇక్కడ ఫుల్ రేట్లెండి దేవుడికాడ కొబ్బరికాయ కొట్టడాన్కె యాభై రూపాల్ అయితై మాకు
అవును అయితే గనీ మనం రా
ఆ కొబ్బరి మేము ఏం జెస్తాం దెలుసా అండి దేవుడు క్కడ కొబ్బరికాయలు గొడుతాం గా అవి నూనె మేమే వట్టిత్తం అనమాట
ఆహా ఎండ బెడ్తారు మంచిగా జేసి పట్టించుకుంటారా
డిం
జుట్టుక్ వేట్టుకోడాన్కా
ఆ జుట్టు వేట్టుకోడానికి నూనె దేవుడికి వాడతాం అనమాట అంటే పూజ జేస్తర్ గదా మేం కొన్ కోరాము నువ్వుల్ నూనె అవన్నీ కొబ్బరి నూనె మేమే ఉండి పటిస్తాం అనమాట
ఔనా
అట్లయితే మంచిది అనీ
మంచిదే మంచిదే ఆహ్
ఇంకాండి
చెప్పాలి మీరే తిన్నారా మరీ సాయంత్రం
ఆహ్ తిన్ ఆ అంటే వంట జేష్నం ఇంకా తిన్లే
ఏం కూర ఓండింన్లు
ఆ మధ్యాహ్నం కూరనే అండి ఏముంది అల్గడ్డ ఇప్పుడు మాది
ఆ
మా దెగ్గర చెట్లు పెడ్దామంటే ప్లేసే లేదండి
టేరస్పన వెట్టండి
ఆ ఇగ పూల్ కాన్ ఎండిపోతాయ్ కదండి ఎంకాలం ఇప్పుడెండక్ ఉండవ్ చెట్లు
మంచిగా నీళ్ళు పోయాలే టైమ్ టు టైం
కొ ఆమ్లెట్ తీన్బుద్దైతుందండి ఎవరొ వాస్ వండుతారు వాసనొత్తాంది
ఆబ్బట్లానకండి ఇక్కడ మాక్ పెట్టేటోళ్ళెవ్వర్ లేరు
అవ్నా అది గుడ్ కరెక్టే గానీ ఈసారోచ్టపుడు తీసుకొస్తలెండి మీకోసం ఆమ్లెటు
అబ్బా ఎంత మంచివార్ మీరు
అవ్నండి నేన్ మంచివర్ మన్ నేన్ మర్చిపోన్ కానీ తొమ్మిది గంటల్ జర్నీ ఐతదండి మీ ఇష్టం మర్ ఎంత గలీజ్ ఐతదింటే అట్ల గుడ్లు దీస్కో గు గుడ్లు తీస్కొనోత్తలెండి హాస్టల్ల్లో జేస్కుందాం మనం
ఆ హా హలో
ఆ చెప్పండి
అవ్ నండి మీరు ఎండాకాలంల ఐస్ క్రీమ్లు తింటారా
అవును నాకిష్టం అవి తింటా ఎన్ని బేడ్తే అన్ని తింటా ఒద్దన్ జెప్తా మీరు బెట్ టండి ఉ
మా ఇంటికి రండి మాకు రోజు ఒక ఫ్యాక్టరీయె ఉంది ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ
అవునా
ఐతే మేమ్ ఎప్పుడు తింటామంటే వర్షం ఒస్తాది గదా జె గొడుగు వట్టు కొన్ ఐస్ క్రీమ్ తింటుంటే ఆహా ఎట్లుంటద్ తెల్సా అన్ సూపర్ ఉంటది
ఆ అవ్ను బా ఉంటాది
ర్షం లనే తింటమ్ ఎండక్
నేన్ అన్ని కాలంలో తింట ఐస్ క్రీమ్ అంటే
ఎందుకంటే మీ ప్రాణం కావట్టా
ఆ అనుకోన్డట్లనే ఇంకా బజ్జి పానీ పూరి గూడా
అవునా పానీపురి తింటారా మీరు
తింటా ఫుల్లు నాల్గే ఇస్తున్నార్ గదా
నాల్గేన మా దెగ్గర ఐద్ ఇస్తారండి మాక్ తెల్సినవాళ్ళే
అవునా
ఉమ్
నాల్గే ఇచ్చిళు మొన్న మళ్ళొక స్వీట్ ఇచ్చిళు
అవ్నా మీక్ స్వీట్లు గుడిత్తరా ఇంకా
అదే స్వీట్ పనీపూరి
ఉహు మా ఊర్లాలా స్వీట్ పానీపూరిల్ అయన్ని ఉండవ్ గాని పెరిగేసిస్తారు సూపర్ ఉంటది అనమాట్ ట ముప్పై రూపాలక్ ఎనిమిదిత్తరు అలా పెరుగు మసాలెస్తార్ అసల్ ఎంత బాగుంటది కదండి అసలు అవ్వె నచ్చుతాయ్ ఎక్కువ్ రేట్ ఐనా గూడా
అవును మళ్ళవి కొందర్ ఆరోగ్యానికి మంచిది గాదు అంటార్ గదా మళ్ళ కొందర్ ఆరోగ్యానికి మంచిది గదంట
ఆ కాదండి నిజంగానే కానీ తప్పద్ గదండి నాకేమో ఇష్టం అనమాట
అంతే మనం చెప్పినా గుడా వినం
ఉమ్ మన నాన్న వాళ్ళేమో తినొదుంటార్లే గని మనమైతే ఊకోంగామ
మనమెందుకూకుంటం మన
ఇపుడెపుడైనా నేను ఇంటిక ఇంటికొచ్చింననుకోండి ఫస్ట్ బస్స్టాండ్ నించిరాంగనే ఇంటికి వోనండి గప్చుప్ షాప్ కాడికే దీస్కపో నాన అంటా నేను ఎందుకంటే మా నాన్నతోటి ఇప్పిచుకోడం నాక్ చాలిష్టం ఆ అవునండి మీకొకటి జెప్పడం మర్చిపోయిన గదా నేను చెప్పన అండి
చెప్పండీ
మా నాన్నతో గాజులు గొనిపిచ్చుకున్న ఒక రోజు ఎంత ఆనందమైందెల్సా ఆయనసలు కోట్లు పేట్టిన గూడ ఆనందం రాదన్నమాట మా నాన్న ఎప్పుడు ఇప్పియడు మా నాన్న ఎప్పుడు ఇప్పియరన్నమాట అట్ల గాజుల్ గ్జులు పోయ్ దెచ్చుకో అంటే గాజుల షాప్ కి రావడం అయితే ఫస్ట్ టైం అన్నమాట అది అ అసలాసామచ్ అ అంటే చీరల కోసమోస్తరు షాపింగ్ జేయమంటే కానీ ఈ గాజులు బొట్టుబిళ్ళలు వాటి కోసం రారు మానాన్న ఈ కొను కో అంటే చీర మ్యాచింగే జూస్త్ తున్నరన్నమాట పట్టుచీరనే దీస్కపోయిన మా నాన్నగొన్పిస్తే అసలు కళ్ళల్లో నీళ్లు కారినై అండి అంత ఆనందమైంది ఎందుకో నాగూడ తెలువదండీ
అవునా చాలా
జంగండి నవ్వునారెంటండీ నిజం
ఓకే ఓకే అండి చాలా మెమోరీసున్నయి
నాకు ఏమో అట్ల కొంచెం కనెక్షన్ అన్ అప్పుడు మస్స్ అనిపించింది అనమాట ఆ టైం లా
కొనియక కోనియక కొనియక కొనిచ్చిండు గదఅండి
ఆహా కొనియక కొనికకాదు గానీ ఎప్పుడు మీరె పైసలు ఇస్తం మీరెళ్ళీ తెచ్చుకోండనేది ఆ రోజొచ్చేసరికి అలా అన్పించింది అంతే
ఆహా
ఈసారి మళ్ళ ఆ పెళ్ళుందీ ఆ పెళ్ళికి గూడా మా నాన్నతోటేపోయి కొంపించుకుంటిగా
కొంపిచ్చుకోండి తీసుకాపొండి మీ మమ్మీకీ గూడా కోనమన్నండి అట్లనే నీకొక్కదానికి గాకుండ
అవునండి ఇసర్ మొత్తం ఇంగా పెళ్లి ఉంది షాపింగ్ జేయాలిగా పెళ్ళికి కార్డులు గొట్టిపియ్యాలి మా అక్కయ్య వాళ్ళ పెళ్లిల్లున్నయి ఇపుడన్ని పెళ్ళిళ్ళ సీజనే అండి ఫుల్లున్నయి పెళ్ళిలు
రండి మరి బాయ్
ఆ సరే అండి మరీ